అ
ఉమ్
ఏం చేస్తున్నవ్
ఏమి లే అట్టిగనే కూర్చున్న టెర్రెస్ పైన
చాయ్ తాగినర
తాగేసి ఒచ్చిన ఇప్పుడే చాయ్ తాగిన బనానా కూడ తిన్న ఒకటి
ఉమ్ సేమ్ అండి నేను కూడా బనానా తిన్నాను చాయ్ కూడ తాగేశాను
ఉమ్ చెప్పు
ఏం లేదు పట్నం లో ఎంత సంపాదించిన ఈ పోగ ట్రాఫిక్ తో విసుగొచ్చేస్తుంది ఈ పల్లెటూరు ప్రశాంతత స్వచ్ఛమైన గాలి ఇక్కడ దొరుకుతాయ చెప్పు
నిజమే ఇప్పుడు ప్రకృతితో పాటు ఆరోగ్యము ఉంటుంది అందుకే ఇప్పుడు మా ఊరు రైతులంతా రసాయనాలు లేకుండా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు
చాలా మంచి విషయం అండి నగరంలో కూడా ఇప్పుడు కెమికల్స్ లేని ఆర్గానిక్ కూరగాయలకి డిమాండ్ చాలా పెరుగుతుంది ఈ సేంద్రియ పద్ధతి వల్ల రైతులకు మంచి లాభాలు రావడంతో పాటు భవిష్యత్ తరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది
అవును స్టార్టింగ్లో ఒక రెండు సంవత్సరాలు అట్లా దిగుబడి తక్కువ వచ్చిన కూడా తర్వాత భూమి సారం పెరిగి పంటలు బాగా వండుతాయి కాబట్టి రసాయనాల ఎరువుల ఖర్చు కూడా తప్పుతుంది
అవునవును కానీ పల్లెల్లో పండించే ఆర్గానిక్ పంటలు ఆ నగరాల్లో వినియోగదారులకి చేయడానికి ఒక మంచి సరైన మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయా మరి
ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా మా ఊరి యువకులు కొందరు కలిసి ఆన్లైన్ యాప్స్ ద్వారానే డైరెక్ట్ ఆర్గానిక్ కూరగాయలన్నీ సిటీస్ కి సప్లై చేస్తున్నారు
అద్భుతం అద్భుతం దీని వల్ల దళారుల దోపడి కూడా తగ్గిపోతుంది చాలా రైతులకు సరైన మద్దతు ధర కూడా దొరుకుతుంది కదా నగర వాసులకు కూడా నమ్మకమైన స్వచ్ఛమైన ఆహారం కూడా డైరెక్ట్ పంటల పొలాల నుంచి అందుతుంది
అవును పైగా సేంద్రయ వ్యవసాయం వల్ల పల్లెల్లో భూగర్భ జలాలు కూడా కలుషితం కా కుండా కాపాడుకోగలుగుతున్నాం
అవునవును పట్నంలో మాత్రం మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది తెలుసా వర్షం పడితే అసలు భూమిలో ఒక ఒక చుక్క నీరు కూడా ఇంకదు అంత డ్రైనేజీ లో కొట్టుకపోతుంది పచ్చదనం అనేది మొత్తం కరువైపోయింది ఈ సిటీలలో
ఉ ఇక్కనయితే ప్రతి ఇంటి చుట్టూ చెట్లు తోటలు ఉంటాయి మంచిగా పొద్దున్న లేవ్వంగానే పక్షుల సౌండ్స్ అవన్నిటి తోటె డే స్టార్ట్ అయితది ఆ ఈ అనుభూతి మీకు నగరాల్లో ఎట్లా దొరుకుతది చెప్పు దొరకదు గని
నిజమే మే ఉదయం లేవగానే మాకేముంటది మొత్తం అల్లారం శబ్దాలతో లేస్తాము లేవగానే బండ్ల హారన్ ల సౌండ్ వినాల్సి వస్తది మానసిక ప్రశాంతత కోసం వీకెండ్స్లో పల్లెటూళ్లకే రావాల్సి వస్తుంది ఈ మధ్య అందరం
అట్లా రావడం మంచిదే కదా ఈ మధ్య చాలా మంది సిటీ నుండి వచ్చి ఇక్కడ అగ్రి టూ టూరిజం ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్స్ లో పొలాలలో గడుపుతున్నారు మస్తు మంది
అవునవును నేను కూడా చూసా మా ఫ్రెండ్స్ కూడా కొందరు ఇలానే పల్లెలు పల్లెల్లో ఫ్యామిలీ ఆంచుకుని వీకెండ్స్ లో అక్కడి కేళ్ళి స్వయంగా మొక్కలు నాటుతున్నారు అదొక పెద్ద ట్రెండింగ్ అయింది ఈ మధ్య
మంచి విషయమే కదా కానీ కేవలం వీకెండ్ లో సరదా కాకుండా చదువుకున్న యుత్ అంతా మొత్తం కంప్లీట్ గా పూర్తి స్థాయిలో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కెరీర్గా ఎంచుకుంటే ఇంకా బాగుంటది కదా
అవునవును ఖచ్చితంగా ఇప్పుడున్న ఐటీ ఉద్యోగాలు ఒత్తిడి భరించలేక చాలా మంది చేస్తురు అదే సాఫ్ట్వేర్ రు ఉద్యోగులందా ఇంజనీర్లు వ్యవసయం వైపు మల్లుతున్నారు ఆధునిక పద్ధతులతో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు చాలా మంది
అవును వాళ్ళు డ్రోన్లు ఆధునిక నీటి సదుపాయ పారుదాల పద్ధతులు వాడుతూ ఆర్గానిక్ ఫార్మింగ్ లో అద్భుతాలు సృష్టిస్తున్నారు
అవునవును, అలాగే భవిష్యత్ లో ఆర్గానిక్ ఫుడ్ అనేది విలాసం కాదు కదా. ప్రతి ఒక్కరి కనీసం అవసరంగా మారిపోతుంది. సో ఎందుకంటే హాస్పిటల్స్ పాలవ్వడం కంటే మంచి ఆహారం తినడం, మంచి ఆరోగ్యంగా ఉండడం మేలు కదా. హలో
ఆ కరెక్టే జేప్పినవ్ ఆహారమే మందు గావాలే గాని, ఈ మందులు ఆహారం కాకూడదు మా పల్లెటూరు జీవనిష్ శైలి మాకు అదే జెప్తది. అందుకే మేము హెల్దీ ఫుడ్ తీసుకుంటాం.
అవునవును మీ మాటలు వింటుంటే పట్నం ముదే వదిలేసి నా గూడా ఊరికి వచ్చేసి ఈ వ్యవసాయం నేర్చుకోవాల అనిపిస్తుంది అంతలా స్ఫూర్తినిచ్చావ్.
ఇప్పుడు అందరిని ఆహ్వానిస్తనే ఉంటది. మనం అంతా కలిసి ప్రకృతిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని గూడా నిర్మిందాం.
అవును వచ్చే వారం ఎలాగైనా మీ ఊరికి వచ్చి ఆ నచ్చరల్ తోటలలో స్వయంగా చూడాలని నాకు అనిపిస్తుంది అక్కడ నేరు రైతులతో ఆగో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అనుభవాలు ఉంటుంటే బాగా అర్థంమవుతది ఇంకా ఆ వ్యవసాయం గురించి
ఉహ్ తప్పకుండా రావచ్చు. మా ఊర్లో చాలా మంది పెద్ద వయసు రైతులు ఉన్నారు. వాళ్ళు నీకు పూర్వపు సహజ పద్ధతులను నూతన సాంకేతికతో ఎలా కలుపుతున్నారో నీకు చాలా చక్కగా వివరిస్తారు.
ఉమ్ అలాగే నగరాల్లో కూడా ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఉమ్ మీ ఉన్న ప్లేస్ అనే మీలైద్దుల ఇళ్ళైధులపై టెరెస్ గానింగ్ ఏస్తూ చిన్న స్థాయిలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ కూడా స్టార్ట్ జేస్తున్నారు. కానీ ఏం జేస్తాం స్థలం సరిపోక ఇబ్బంది పడతా ఉంటారు.
ఆ అది కూడా కరెక్టే, కొంచెం ప్లేస్లో వండించుడంటే ఎవరికైనా కష్టమే. అందుకే ఏం జేయాలంటే పల్లెలలో ఖాళీ భూములను నగర వాసులు లీజుకు తీసుకొని ఇక్కడ రైతులతో ఒప్పంద వ్యవసాయం చేస్తే బావుంటుంది.
అవునవును, ఇది చాలా గొప్ప ఆలోచన యాక్చువల్ చెప్పాలంటే దీనివల్ల నగరంలో ఉండే వారికి తము కోరుకున్నప్పటే స్వచ్చ్చంగా దొరుకుతుంది. అలాగే రైతులకు పెట్టుబడి భారం కూడా చాలా వరకు దగ్గుతుంది.
నిజమే పైగా సేందర్రియ వ్యవసాయం వైపు మారే రైత్ తులకి మొదటి రెండు సంవత్సరాల్ దిగుబడి కొద్గా తగ్గుతుంది. ఆ సమయంలో ఇలాంటి ఆర్థిక సహాయం వాళ్ళకి ఎంతో ఆస్త్రగా ఉంటుంన్
అవును ప్రభుత్వాలు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు ప్రత్యేక రాయితులు ఇవ్వడం గాని మరి ఉచ్చిత్ తంగ్ వెట్నర్ అన్పిసే ఇంకా చాలా మంది ఈ సేంద్రియా వ్యవసాయం అది చేయడానికి ఇష్టవడతారో అన్ ముందు కూడా వస్తారు.
అవును, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టా సులభతరం జేసున్నారు. దానివల్ల పంట నిజంగానే ఆర్గానిక్ అని నగదాల వాళ్ళు గూడా ఈజీగా నమ్ముతర్.
అవును మార్కెట్ లో నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులు ఎక్కువై గదా. సరైన బ్రాండ్ ఏంటో తెలియక వినియోదారులు అవయమయం గురవుతున్నారు ఇలా జేయడం ద్వారా వాళ్ళ గూడా ఒక నమ్మకం వసుంది.
హు అట్లా అయోమయం ఉండొద్దనే క్యూఆర్ కోడు టెక్నాలజీని వాడుతున్నారు ఇప్పుడు అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ జేశనం అనుకో అది ఎక్కడ పండింది ఏ రైతు పొలంలో పండింది ఏ ఊర్లో పండింది అని అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
అసలు సాంకేతికత వ్యవసాయాన్ని ఇంతలా మారుస్తుందని నేను అస్సలు ఊహించలేదు చదువుకున్న వారు పల్లెలో రావడం వల్లే సాధ్యం అవుతుంది యాక్చవల్ గా
హు ఖచ్చితంగా ఒకప్పుడు వ్యవసాయం అం ఓన్లీ చదువుకొని వాళ్ళు మాత్రమే చేసే పని అని అందరు అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక గౌరవప్రదమైన విజ్ఞానంతో కూడిన రెఫరెన్స్ రంగంగా మారుతోంది.
అవునవును పల్లెల్లో. అవును పల్లెలో పరియవరణం బాగుండడానికి ప్లాస్టిక్ వాడడం తక్కువ ఉండడం కూడా ఒక కారణమా. లేదా అక్కడ ప్లాస్టిక్ పాలషన్ పెరిగిందా.
ఏం చేస్తాం దురదృష్టవశాతు పల్లెల్లో కూడా ప్లాస్టిక్ వాడకం ఈ మధ్య పెరిగింది. కానీ మేము ఏం చేస్తున్నామ అంటే ఊరు యూత్ అంతా కలిసి ప్రతి వీకెండ్ సండే అట్లా ప్లాస్టిక్ రహిత పల్లనే కార్యక్రమం చేపట్టి అందరికీ అవగాహన కల్పిస్తున్నా.
ఓ వాహ్ చాలా మంచి ప్రయత్నం అండి నగరంలో మున్సిపాలిటీ వారు ఎంత శుభ్రం చేసు ఈ సిటీలలో జనాభా ఎక్కువ అవ్వడం వల్ల చెత్త సమస్య అనేది దానికి ఇక పులిస్టాబిట్టలేక ఒక పెద్ద సవాల్గా మారింది.
ఉ అందుకే సిటీస్ లో తడిచత్త నుండి కాంపోస్ట్ తయారు చేసి దాన్ని మళ్ళీ పల్లెలోని రైతులకు. తక్కువ ధరక విక్రయిస ఒక మంచి లూప్ తయారవుతుది చెత్త కూడా ఎక్కడికక్కడ వేరుకుపోకుండా. ఉంటది
అవునవును అందుకే వేష్మ్యాన్ ద్వారా తయారు చేసే ఎరువుల ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఎంతో బలాన్నిస్తాయి. సో దాని ద్వారా పర్యావరణం కూడా మేలు జరుగుతుంది అల్టిమేట్ గా.
ఏదేమైనా ఫ్యూచర్లో భూమిని ప్రకృతిని కాపాడుకుంటేనే. మనం సర్వైవ్ అవ్వగలుగుతాం తర్వాత పల్లెటూరు పచ్చదనాన్ని కాపాడే గుండెకాయ లాంటి. ది
అవును మీతో మాట్లాడాక నా ఆలోచన కూడా కొంచెం చాలా చేంజ్ అయింది. కేవలం డబ్బు సంపాదించడమే కాదు కదా పర్యావరణానికి మనం వంత సహాయం చేయడం. ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది.
సంతోషం మన సంభాషణ కేవలం మాటల వరకు ఆగిపోకుండా. నువ్వు నెక్స్ట్ వీక్ ఊరికి వచ్చినప్పుడు ఆచరణలో పెట్టేందుకు మొదటి.
ఖచ్చితంగా చేద్దాం వచ్చే వళ్ళని మీతో ఆ పొలల్లో పనిచేస్త నేనొచ్చి. నేను నేలతల్లిని తాకితే వచ్చి సంతృప్తిని నేను అనుభవించాల అనుకుంటున్నా.
ఇక్కడికిచ్చాక నీకు నాటు విత్తన లేలా భద్రపరుస్తామో కూడా చూపిస్తాను. వాటితో పండే పంటల రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుది తెలుసా నీకు
అవునవును ఇప్పుడు నాగరాల్లో మొత్తం హై విడిపుతునాలే కదా దాని వల్ల వచ్చే కూరగాయలు కూడా అంత. అంత రచిలాగా ఉండలేదు. అందుకనే దేశీయ రకాల ప్రాముఖ్యతను మళ్ళీ అందరికీ గుర్తు చేయాల్సింది వస్తుంది.
నిజమే మరి నాటు విత్తనాలతో పండించిన ఆహారం తింటే అసలు రోగాలు అనే రావు పైగా ఇవి వాతావరణ మార్పులను కూడా తట్టుకని నిలబడతాయి ఎలాంటి నష్టం కూడా రాదు.
అవును ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా నగరాల్లో ఎండలు మస్తు మండి మండిపోతున్నాయి సరైన సమయం. వర్షాలు పడడం లేదు పల్లెల్లో చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రభావం కొంచెమైనా తక్కువగా ఉందా మరి ఎక్కడ
ఏ ఇక్కడ కూడా వాతావరణంలో మార్పులు అయితే కనిపిస్తున్నాయి కానీ కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి కాబ టి ఉష్ణోగ్రతలు కాస్త తక్కువనే ఉంటున్నాయి అందుకే మేము ఊరు చుట్టూ మళ్ళీ పెద్ద ఎత్తున అడవుల పెంపకం మొదలుపెట్టాము
అద్భుతమైన పనులు చేస్తున్నారు అసలు మీరు నగరంలో మేము కనీసం ఒక చిన్న మొక్క నాటాలన్న స్థలం దొరకటం లేదు పరిస్థితి ఎందుకంటే ప్లాట్ల సంస్కృతి ఉన్న ఈ ప్లాట్ల సంస్కృతి వల్ల ఉన్న కాస్త నేల కూడా సిమెంట్ తో నిండిపోతుంది.
అందుకే రాబోయే రోజుల్లో వర్టికల్ ఫార్మింగ్ మ మరియు హైడ్రోఫోనిక్స్ వంటి పద్ధతులు నగరాల వారికి చాలా ఉపయోగపడతాయి తక్కువ స్థలం కేవలం నీటితోనే ఇంట్లోనే కూరగాయలు పండించుకునే పద్ధతి ఇది
అవునవును ఆ టెక్నాలజీ లా గురించి నేను కూడా విన్నాను పల్లెలో ఉండే సహజ వనరులు నగరాలు లో ఉండే ఆధునిక ఆలోచనలు కలిస్తే పర్యావరణానికి చాలా వరకు మనం కాపాడుకోవచ్చు కదా
సరిగ్గా చెప్పావు పల్లెటూరు నగరం ఒకదానికొకటి పోటీ కాదు రెండు కలిసి నడిస్తేనే ఈక్వల్ గా ఆరోగ్యకరమైన సమాజం తయారవుతది వచ్చే వారం నీ రాక కోసం నేను ఎదురు చూ బై
ఉ అవును వచ్చే వారం నా ప్రయానికి అన్ని సిద్ధం చేసుకుంటా అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి మరి అంటే ఆఫీస్ మెయిల్స్ ఏమైన్నా చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా చిన్న అనుమానం
అయ్యో ఇంటర్నెట్ గురించి అస్సలే ఇప్పుడు పల్లెలలో కూడా ఫైవ్ జి నెట్ వర్క్ వచ్చేసింది చాలా మంది మా ఊర్లు ఇక్కడ నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు ఖాళీ టైం ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నారు
ఓకే అట్లయితే పెద్ద ఒరుడన అని చెప్పాలి డెసల్ విప్లం పల్లెల్ని నగరాలతో సమానంగా మార్చేసి దీని వల్ల పల్లెల్లో ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి కదా
ఖచ్చితంగా ఇది వరకి ఏమైనా పని కోసం అంటే అందరు నగరాలకి వలస వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అందరు ఇక్కడే ఉంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్యాకేజింగ్ కోల్డ్ స్టోరేజ్ మరియు డెలివరీ స్టార్టప్స్ లో స్థానిక యువతకి ఉపాధి దొరుకుతుంది
చాలా ఆనందంగా ఉంది ఈ విషయాలు వింటుంటే వ్యవసాయం చుట్టూ ఇంత పెద్ద ఇకో సిస్టమ్ తయారవుతుందని నేను అనుకోలేదు మహిళల భాగస్వామ్యం ఎలా ఉంది మరి ఇందులో
మెయిన్ మహిళలే కదా పల్లెల్లో మహిళలే ఈ మార్పు పెద్ద వెన్నుముక్క లాగా అనుకో ఇక ఇక్కడ మహిళలందరూ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుండి రుణాలు తీసుకొని సొంతంగా సేంద్రీయ ఎరువులు సహజ సిద్ధమైన పచ్చళ్ళు పిండి వంటలు తయారు చేసి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు మా దగ్గర అయితే
అద్భుతం అండి చాలా థ్యాంక్స్ పల్లెటూరు స్వచ్ఛమైన కష్టం మేదాపు ఆధునిక మార్కెటింగ్ నైపుణ్యాలు కలిసి సేమ్ ఆ ఇక మన సేన్ మన లక్ష్యం మరింత సులభం అవుతుంది వచ్చే వారం నేరుగా కూర్చొని బిజినెస్ దాని గురించి మనం మాట్లాడుకుందాం అంతవరకి బాయ్ మరి
ఉమ్ సరే మరి ఉంటాను బాయ్